ఏం చేసా నుే హలో తిన్నవా
తిన్నా నువ్వు తిన్నావా
నిన్నా ఏం జరిగిందో వస్
వాళ అదేంటి రొయ్యాలు టమాటా టమాటా రొయ్యాలు
టమాటా రొయ్యల
ఆ నువ్వు ఎం కర్రీ చేసినవే
మేము నిన్న వెములు ఆడకపోయినాం కదా ఆ
ఆహా ఎప్పుడు పోయచ్చులుు
నిన్న నైట్ నిన్న నైట్ పోతే ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చేసారు
అంత తొందనే మొక్కల పే
ఆ దర్శనం తొందరగా ఏంది పాత గుడి కాకుండా ఇప్పుడు కొత్తది పెడతాలి కదా
హమ్
చూసినవ నువు
హ
పోయథా లాత్ సండ్గా హమ్ ఎప్పుడు పోయళ
మేము శివరాత్రిక ఒ ఒక ఉండెల ముందే వేడం
ఆహా అక్కడ రూమ్ తీసుకున్నదా
రూమ్ తీసుకోవాలి బయటనే ఉన్నాం రూమ్ కు ఒక్క రూమ్ కు ఫుల్లు రేటా అన్నారు
మేము ఇప్పుడు పోయినప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఉండి
ఆహా అప్పుడు రెండు వేలు ఆ సీజన్ కదా ఆ రేటు బాగా
ఓ బా బా నను ఎలమచ చేస్తాను అందుక ఆ ఇంటి దెగరనే చేసుకో పడ తజతో పంద మేమే
మి అత్తమ్మ అచ్చ గా కధ
వస్తుది
అవన
హమ్ ఓకే అండి పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు అ పోఓ తలే మంగద బ బలీస దారు సా పడేగా మే మాకు మొక్కుంది ఒక విములాడకి బావి రావాలని మొక్కుంది అంతే
ఆహా ఎప్పుడియా తర్మనలమ్మకు
రేపు
ఎతేయి మార మంగళవార
ఆ పిల్లలమా ఎండల తిరుగు స్తలే రానే
ఎంటనే ఎజరు త తిరుగు వస్తారు మా ఇంటికానే ముందుక వచ్చి ఇంట్లోస్త తలిపోయాలి
పా పడుతాము
ఇప్పుడే స్టార్ట్ అయినయ్ పిల్లలకు
అ
పిల్లలకు మార్నింగ్ చెప్పతా స్న ఈవనింగ్
ఆ ఆ
ఇది ఎండాకాలంగానే పిల్లలకు పొద్దున నేర్పుతా స్నానం సాయంత్రమా రెండుసాళనా
ఫుల్ డుమ్మానే ఉంది ఆ మొన్న లేదా మళ్ళీ నిన్న నిన్న సండేనే ఈ రోజేమో వేమ్లాడు
రేపు కూడా పంపవ ఇద
అరే ఒో చండలేదు ఇక పంపించాల అనుకుంటున్నేపు ఎందుకు ఏ రోజంతా ఎండలో చేసేదేమో మధ్యాహ్నం కదని
ఆహా బడికి హచ్చతాడ అంతలా
స్కూల్ కి పోయి వచ్చేస్తాడు మధ్యాహ్నమే కదా ఒకటే పూట
ఆ అంత ఎల్మ్మన అంత ఎట్ల మకుతార
అంటే ఇప్పుడు నీక్ దెల్వదా? నే.
అంటే పట్నాలెసుడా, మాములుగా ఇంట్లనే మొక్కుడా అంటాన్నా.
మామూలుగా మొక్కి యాటను కోస్తాం.
ఆహా అంతేనా. !
ఆ బోనాల్ గిట్ల ఒండుతం. బోనాల్ గిట్లా వండుతారు గదా. ! ఆ. నువు నువు పోయనాప్పు నువ్వు పోయనాప్పుడిలా బోన్. నాల్ ఎత్తవా పోచమ్మది.
ఆఆ. వెములవాడ దగ్గర్నేమో రూమ్ కాడ్నె పెడతారు మా అత్తమ్మొళ్లు మా అమ్మళ్లు అమ్మళ్ళైతే బోనం ఎత్తుకొని బోతారు.
ఆహా.
ఊరుకో సిస్టమ్ ఉంటదె, ఇటు సైడు ఇటు సైడొలందరూ ఎక్కడుంటే అక్కడ్నే పెడతారు. టెంపుల్ కాడిగి దిస్కబోరు మా అమ్మోలైతే ఎక్కడున్నా గాని పోషమ్మ గుడికాడికి బోనం ఎత్తుకొని బోతారు.
నన్నూ జేత్తవా.
ఆ మాతమ్మ జేస్తాది.
మాది గూడా గట్లనే అయితాంది కథా, కానీ నేను జేయాలంటా ఈప్పుడూ
ఇగ పిల్లల్. చిన్నాలు ఉన్నాయి గదనే మనం ఎట్లా ఎయ్యగలుగుతాం.?
ఊ చిన్నోళ్ళు కాబట్టే సేయాలె మన పిల్లల కోసం మనం జేయాలి వాళ్ళయితే వాళ్ళకే వస్తదది.
అంటే అట్లా గాదే మీదంటే ఇద్దరు గాబట్టి మరి మేము ఓ. క్కల్మే గదా.
అంటే.
ఇద్దరు కొడుకులు గాబట్టి మీరు దేవుళ్ళని గూడా పంచుకుంటారు ఫ్యూచర్ లో నేను ఒక్కడే కదనే అట్లా అంటానా.
అయి. తా ఆమూన్నన్నిరోలు అమ్మె జేత్తది తర్వాత నేను అట్లా అన్ అంటాన.
ఇప్ప అ ఆ ఆఆహా. ఆ. త తమ దోగుగాడతే రే
వచ్చిందా రేపే అత్తదా. !?
ఒత్తది సానం జేసిప్పుడు. డ్యూటీకి పోతాండుగా డ్యూటీ కి పోయ వస్తది అక్కడ డ్యూటీ చేస్తది గదా న్సిపాలిటీలొ ఊర్వడం
ఏడా
ఆ మున్సిపాలిటీలో జేస్తది మాత్తమ్మ ఊర్సేదే.
ఆ గవర్నమెంట్ అయిందటకదా
అయింది
ఎంతనో నెలకు
పద్దెమింది వ సరే
ఇత్తద మికేమన్న
మాకు ఇత్తే మేము ఎందుకు ఇట్లుటాం? తర్వాత ఇత్తదంట, లాస్ట్కి ఎవరికి ఇత్తారో, వాళ్ళకి ఇత్తదో.
ఆహా ఇప్పుడు దాసుకొని
ఆ తిండి ముండి గట్లా అంత మంచిగానే తింటది
మీ అత్తమ్మ తురుకమే లెక్కలొ ఉంటాది.
కురికామేనా
ఆ తుర్కామే లేక్కలుంటది గద
ఎందుకట్లా అనిపించిందే
అంటే, భక్తిగా బాగా పరిసయం లేని మొఖం తెల్లగా బోట్టు పెట్టుకోదు కదా ఎక్కువ శాతం.
ఆహా అట్లాంటావా ఏ పెడతది ఎందుకు పెట్టదు అ
అ గంజిలో ఏసి మన్పో ఇంన్కోటి పోయిమీదున్నది
ఇంకా మ్యా మీ ఆడ బిడ్డ వసంద ఫ
ఎం ఫంక్షనుంన్నదే ఆహా అయిపోనై
మామూలు కేక్ కేక్ కట్చేసిల్ల ఫంక్షన్లా ఫంక్షన్లగా
ఇంట్ల వరకి గంతే బర్త్డేకి ఫంక్షన్ అవసరమానే డబ్బులు బొక్క
ఆహా అంతేనే వాళ్ళకంటే ఏజ్చ్ చ్చినంక మళ్ళీ చేయమని అడుగుతారు ఆ పూ
ఓహో ఫస్ట్ భర్తడే చేసుకుంటారు గానీ
ఇంకా
అన్ని బర్త్డేల్లు చేసుకుంటరానే
ఆవు
ఫస్ట్ బర్త్ డే యితే నవ చేస్కుంట్ర గ న అన్ని బర్త్డేల్ చేస్కుంట్ర
అదే
కొందరు కొందరు ఆయనంత ఫస్ట్ బర్త్డే కూడా చేసుకుంటలేరు కొందరు చేసుకుంటారు పైసలు బాగాయినళ్ళు
రెండు వేల మూడు వేల అయితుది
మామూలుగా అయితేనే రెండు వేలు మూడు వేలు అయితాయి ఇంకా సెలబ్రటీ వస్తే మంచిగాిన అవుతాయి మా పాప ఫస్ట్ బర్త్డే కి ఐదు వేళ దాకా అయినాయి ఉట్ట్టుకనాయి రైక్స్యాని ఐదు కిలోోల చికెను ఐదు కిలోోల బగారు రైస్
మీరు నువ్వే వండినవ మమ్మీ అంతా ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ చేేసేస్తుందా
ఆ అ టెం కూడా చేస్తది
మంచిదే కాదు మా మమ్మీ ఇంకా చేయ్యదు నాకన్న బాగా ఏం చేయదు
ఆహా ఇప్పుడు ఇరవై ఐదు కిలోల బియ్యం పీసింది చూడు దాని కూడా బగారేలాంటిదిస్తుది మొన్న మా చిన్నోనికే ఇంటకి అందిస్తుతేమ మా మమ్మీ అంది మాట
అంటే ఎంటికళ్ళు తీప్పించిన ప్పుడు కట్న మాట్లా అ అవునా వచ్చిల్ల ఎవరైనా ఆహా వస్తుందా ఎప్పుడైనా మీ ఇంటికి సరే మరి ఉన్నా అని హలో అయింది అయింది ఇ థర్టీ మినిట్స్ సెకండ్స్ అక్క మంచిగానే ఉంటుందని అ ఇక్కడ తే బ అక్క అక్క యిట్యూబ్ గట్లే స
ఏ చేయది లే
సరే మరి ఏమైంది హారో